ఆ బాగున్నరండి మీరు
ఉన్నామండి మీరు బాగున్నారా
ఆ భోంచేశారా ఆ చేశాం అండి మీరు స్కి వెళ్ళారా
ఆ మేము ట్రిప్స్ కి వెళ్ళామండి స్కూల్ లో ట్రిప్ వేసిడ్రి ఒకసారి అప్పుడేళ్ళాము ట్రిప్ ప్
మా యాడికబోతన్నావ్ వైఫై రాధది ఆ ఏ ట్రిప్పు వెలారు మీరు హలో మీరు మీరు ఏదైనా ఆ ఇంకా
తమిళనాడు సైడ్ ట్రిప్పుకెళ్ళింటివండి మీరు మీరెక్కడికైనా వెళ్ళారా
మోము అన్ని గుడ్లకే వెళ్ళాం మది తిరుపతి శ్రీశైలం మై లైక్ కదిరి నరసింహస్వామి కసాపురం అంజనేయ స్వామి అలా అలాగ ఇంకా మొన్న పెళ్లి చుడండి పేరు కదిరి నరసింహస్వామి
అవునవును మేము కూడా రీసెంట్ గానే వెళ్ళింటి మండి కదిరి నరసింహస్వామి చాలా పెద్ద టెంపుల్ అండి అది మాత్రం
అవును నేను చాన్ సార్లు వెళ్ళానండి
నేను మన్ననే ఫస్ట్ టైం వెళ్ళింటునండి చాలా పాత ఓల్డ్ టెంపుల్ అనుకుంటచాలా బాగున్నా ండి గూడి మాత్రం అవునండి చాలా పెద్దగా ఉంది ఎప్పుడు ఫస్ట్ టైం విన్నా ఫస్ట్ టైం వెళ్ళానండి కొనీ చాలా బాగుండే టెంపుల్ మాత్రం
ఆ పాండీఛేరి ల వాటర్ ఫల్స్ లైక్ నంది హిల్స్ ఇలా క్కడికైనా వెళ్ళర
లేదండి ఎక్కడికి వెళ్ళలేదండి అంటే వాటర్ ఫాల్స్ లాగా అలా అయి అయితే మేము చెప్పాను కదండి ఇందాకే స్కూల్ లో ట్రిప్ కెళ్ళామని అక్కడ అప్పుడు ఇక్కడ ఒక ఓక్నేకల్ వాటర్ ఫాల్స్ అని ఒకటి ఉండేదండి అక్కడ తీసుకెళ్ళ ద్రి ఆక్కడ మాత్రమ ఎక్స్పీరియన్స్ సూపర్ అండి అందరు మస్ట్ ట్రై అక్కడికి వెళ్ళి ఒకసారి దాన్ని చూడాలి చాలా బాగున్నాయి అక్కడికి వెళ్ళింటిమీ ఇంకంతే అండి వాటర్ఫాల్ కాల్స్ ఉంటే ఇంక ఎక్కడికి వెళ్ళలేదు ఊ
కు బీచెస్ కి వెళ్ళాలని చాలా కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా వే
అవును వెళ్తారులేండి తొందరలోనే డోంట్ వరి అండి ఆ ఇంకా ఇలా మేమైతే ఇలా ఎప్పుడైనా అలా ఖాళీ సమయం దొరికితే సండేస్ అలా అందరూ ఫ్రీగా ఉంటారు కదండి అందరూ ఉంటే అలా ఆ...
ఫ్రెండ్స్ తో వెళ్ళారా ఎప్పుడైన ఇక్కడికైన ట్రిప్స్
ఏక్కడ లేదండి ఫ్రెండ్స్ ఎప్పుడు వెళ్ళలేదండి ట్రిప్స్ కి ఊ ఇలా సం సండే ఎప్పుడైనా సమయం దొరికితే, అందరూ ఖాళీగా ఉంటే, ఇలా మేము డ్యామ్స్ ఉంటాయి కదండి మాకు దగ్గర్లో డ్యామ్స్ ఉన్నాయండి. పెద్ద పెద్దవి
ఓకే
అక్కడికి వెళ్ళే వాళ్ళం అండి, ఒక రోజు అక్కడ గడపడానికి అందరం కలిసి అక్కడ వెళ్ళి బాగా వాటర్ లో దిగి ఎంజాయ్ చేసే వాళ్లం అండి. చాలా బాగుంటుందండి ఎక్స్పీరియన్స్.
ప్పుడు వెళ్ళామండి డ్యామ్ కి పోలా ఏదో పోలవరం ఉంటుంది కదండీ
ఆహా ఆ అ లేద్ మేం పెనకచర్లా అని మా దగ్గర ఉందండి
ఆ
అక్కడ ఎక్కడో వెళ్ళామండి
ఊ నాకు, మీనాక్షి టెంపుల్ వెళ్ళారా? మధురై
ఆ వెళ్ళామండి ఇప్పుడు నేను చెప్పాను కదా, స్కూల్ ట్రిప్ అని దాంట్లోనే అక్కడ ఒక్మికల్ వాటర్ ఫాల్స్, ఊ టీ కొడైకెనాల్ ఇలా మదురై ఈ ఆ ఇట్లా అన్నిటికి విజిట్ చేసి వచ్చామండి, కొడైకెనాల్ లో అయితే చాలా ఫేమస్ ఆ చాక్లెట్స్ ఉంటాయండి అక్కడ చాలా చాక్లెట్స్ కి ఫేమస్ కదండి? అక్కడ నుంచి నించోన్ చాక్లెట్స్ తెచ్చాను, మా ఇంట్లో వాళ్ళందరి కోసము.
ఊ
చాలా బాగుంటాయండి ఒకసారి ఎప్పుడైనా మీరు వెళ్తే కొనుక్కోండి, బావుంటయి.
ఉమ్ వెళ్తే కచ్చితంగా ళ్తా ఇక్కడనంది హిల్స్ బ మా ఫ్రెండ్స్ వెళ్లారు గాని చెప్పారు, టే ఈ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కె వెళ్ళాలండి.
అవునవునండి, అక్కడ అంతా మేఘాలన్ని కూడా కనిపిస్
డ్డానికి వెళ్తారు, బ్యూటిఫుల్ అల్సైదండి
అవునవును అండ్ అక్కడ మార్నింగ్ మాత్రమే వెళ్తారు.
దాన్ని ఆస్వాదించడానికి చాలా మంది వెళ్తూ ఉంటారు.
చాలా బాగుంటుంది నేను కూడా ఫోన్ లో చు చూసాను ఎప్పుడూ ఎళ్ళలేదు అదే, కనీ చల్లగా ఉంటుందంట కదండి అక్కడ బాగా?
ఆ చాలా చలిగా ఉంటుంది వెళ్ళాలంటేనే కష్టం.
ఆ ఎప్పుడు ఎళ్ళలేదండి. అంటే మీ డ్రీమ్ ప్లేస్ అలా ఎక్కడికన్నా వెళ్ళాలనుం హలో
మాల్దీవ్స్ అని ఉంది, వెరీ డ్రీమ్ ప్లేస్ లైఫ్ లో ఒకసారైనా వెళ్ళాలని బ్యూటిఫుల్ గా ఫోన్లలో చూస్ తె కొంచెం టెంప్ట్ అయ్యి వెళ్ళాలి ఎప్పుడో ఒకసారన్ మీకు అలాగ ఎగరాలా
అవునండి నాకు లక్ష ద్వీప్ అయిలాడ్సని
ఓకే బాగుంటుంది లక్షద్వీప్ గూడ అండి ఫో చూసాను నేను కూడా దాని గురించి విన్నాను. ఇంకా పాండిచ్చెరి ఇలాం
లేదండి ఎప్పుడు వెళ్ళలేదు అం టే అరుణాచలం ఎళ్ళినప్పుడు అలా ఏళ్దాం అనుకుంటున్నాము అక్కడ నుంచి కొంచెం దగ్గర అంట కదా? కానీ అసలు టైమే కుదరడం లేదండి అంటే అరుణాచ లం వెళ్ళడానికి అక్కడికి వెళ్తే వెల్లళ్లండి అక్కడికి బాగుంటుందంట కదా బీచెస్ అన్ని
అవును మరి అరుణాచలం వెరీ బ్యూటిఫుల్ స్లో అంటే ఇప్పటి ఇప్పుడు చాలా మంది వెళ్తున్నారు అక్కడికి
అవునవును ఇప్పుడు చాలా మంది వెల్ తున్నారు ముందు అంద ఎక్కువ మందికి తెలిసేది కాదు ఇప్పుడు బాగా తెలిసింది అందరికి
ఆ ప్లేస్ గురించి అ అక్కడ మరియు ఒక మోక్షమార్ గం అనేది ఉండాలి
అవునంటండి నేను కూడా ఇట్లా టీవీ, ఫోన్ లో చూస్తా ఉంటాను అలా వెళ్ళాలండి ఎప్పుడైనా
వెళ్తే మంచి జరుగుతుందని ఉద్దేశించి ప్రతి ఒక్కరూ వెళ్తూ ఉంటారు
అవునండి మ్మ్
ఇంకా ఫ్రెండ్స్ తో అయి అయితే నేను వెళ్ళలేదండి కానీ వెళ్ళాలని అంటే నేను కూడా పోతా పర్మిషన్
అవునులేండి వాళ్ళకి సేఫ్టీ అనిపియదు కాబట్టి వాళ్ కదా మనల్ని అలో చేయరు వాళ్ళే మనల్ని తీసుకొని ఎళ్తారు
ఆ కాబట్టి వెళ్లలేక పో
మ్మ్ అవునండి అంటే వె కొన్ని సార్లు ఫ్యామిలీతోనే వెళ్లడం సేఫ్ అనిపిస్తుంది లేండి
ఇంకా వండర్ల అయితే ఒక్కసారి కూడా వెల్దామండి చాలా
అవునా మేము కూడా వండర్లా వెళ్ళాం అనుకున్నాం కానీ ఆ అక్కడికెళ్ళి అక్కడ అన్ని చాలా పెద్ద పెద్దవి ఉంటాయి కదండి ఆ తిరిగేటివి అవన్నీ ఇంకావన్ని అవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్ స్తేనే మనకి వండర్లాకెళ్ళిన వెళ్ళినట్టు కదా అండి వెళ్ళి అంటే వెళ్ళి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ ఇంకా మేమైతే అవ అన్నీ ఎక్కలేం రా అని చెప్పేసి ఎందుకు చాలా పెద్ద గదండి.
ఉం కనీ బాగుంటుంది ఎప్పుడొక్కసారన్న వెళ్ళాలి అలా
ఆ అవునం ఇంకా చెన్నై చెన్నై ఎప్పుడైనా ఎళ్లారా అండి
లేదు మీరు ఎళ్లారా చెన్నై చెన్నైలో ఏది ఉంది బ్యూటిఫుల్ ప్లేస్.
చెన్నై బీచెస్ కు ఫేమస్ కదా అండి.
ఒ టెంపుల్స్ ఏం లేవు చెన్నైలో ఓన్లీ బీచస్
ఆ ఉంటాయండి టెంపుల్స్ మనకు తెలిసుండవ్ అంతే
ఆ మనకు కొన్ని ఫేమస్ మాత్రమే
ఆ తెల్సు ఆ ఇంకాల ఇంకా మేము ఇలా నార్త్ సైడ్ ఎళ్ళామండి ఒకసారి మహారాష్ట్రకి ఆ అక్కడ నాసిక్ అని ఉంది కదా అండి మా మహారాష్ట్రలో ఆ అక్కడే క్కెళ్ళింటిమి అక్కడికి ఎళ్ళి ఒక టెన్ డేస్ స్టే కూడా చేసింటి మండి
ఆ
అక్కడ ఎక్స్పీరియన్స్ ఆ ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ బాగుంద అండి అక్కడ బాగుంది అక్కడ కొన్ని రోజులు మా రిలేటివ్స్ ఉండే అక్కడికి వెళ్ళి స్టే చేసింటిమి కొన్ని రోజులు చాలా బాగుందండి అలానే షిరిడికి కూడా వెళ్ళింటిమి. ఫస్ట్ షిరిడి దర్శనం అక్కడే కదండి ఇంకా మహా ఇష్టాలని ఆ ఇంక అక్కడ షిరిడిలో దర్శనం చేసుకొని అలానే నాసిక్ కూడా వెళ్ళింటిమి.
నా సిక్కా ఓకే మేము అంత దూరం వెళ్ళలేదు కానీ షిరిడికి వెళ్ళామండి.
ఆ అంటే దగ్గరే అండి షిరిడి దగ్గర అవునవునండి షిరిడి నుంచి నాసిక్ చాలా దగ్గరండి.
హు
ఆ
మాకైతే ఎప్పుడు చిన్నప్పుడు వెళ్ళామండి మేము
అవున్లేం అంటే అంత దూరం కదా అందరికి వెళ్ళడానిక్ కూడా కుదరదు
అవును అందుకోసమే మళ్ ఎక్కువ వెళ్ళలేదంటే తిరుపతికి ఒకటి దగ్గర కదా అది టెంపుల్ అని ఇంట్లో అందరు వెళ్తూనే ఉంట ఉంటారు
ఆ
ఉమ్ పేరెంట్స్ తో ఇంకా చాలా ప్లేసెస్ విజిట్ చేసాం అన్ని టెంపల్సే అండి మేము. ఇట్లా వెళ్తే ఇంగా ఫ్రెండ్స్ తో ఎప్పుడన్నా బీచెస్ కి వెళ్ళాలి. అదే టైమ్ కుదురుత్ తె ఇంగా ఎప్పుడో ఒకసారి వెళ్ళాలి.
ఆ ఆ అవున్లేండి మేము కూడా అంతే మేము కూడ ఎక్కువ పేరెంట్స్ తొ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాము, వాళ్తో ఎళ్తే కూడ సెక్యూరిటీ సేఫ్టీగా ఇంకా వాళ్తో ఎళ్తే గుడా ఏమన్నా చేయొచ్చు అని ఒకఫ్ ఫీల్ ఉంటుందండి వాళ్ళు ఉంటార్ కాబట్టి
ఆ కొంచెం ధైర్యంగుంటాం వాళ్ళకి బాగుంటరు మీ ఫ్రెండ్స్ సో ఎద్ ఏదో చెప్పారు వెళ్ళారని ఇంతక్ముందు
అదే అప్పుడు మేము స్కూ లో ఉన్నప్పుడు ట్రిప్కి వెళ్ళాము కదండి ఇంకద్ అదే అండి ఫస్ట్ లాస్ట్, అప్పుడు టీచర్స్ వాళ్ళందరూ కొంచం బాగా సేఫ్టీ ఉంటుంది కాబట్టి పంపించారండి అప్ ప్పుడు ఇంకంతే అండి, అదే ఫస్ట్ అండ్ లాస్ట్ సింకెప్ ఎప్పుడెల్ల లేదు
మేమైతే అంతగా ఫ్రెండ్స్తో వెళ్ళలేదు ఫ్యామిలీ
ఆ అవున్లేండి ఓకే అండి
థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ అండి బాయ్.
అ